ఉమ్ హలో రన్నా ఏం జేస్తున్నవ్
ఏం లేదురా ఇప్పుడే మూవీ చూస్తున్నా నువ్వు
ఉమ్ నైస్ ఏ మూవీ చూస్తున్నావ్
ఒక యాక్షన్ మూవీరా ఆల్రెడీ హఫ్ అయింది
కాద్ థియేటర్ లో చూస్తున్నావా లేదా ఫోన్ లో చూస్తున్నావా
ఫోన్లనే జూస్తున్నా థియేటర్ కి పోయే అంత టైం లేదు ఉమ్ హూ
కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది
అవును మాస్ మూవీస్ అయితే క్రౌడ్ రియాక్షన్స్ చాలా ఫన్ గా ఉంటాయ్
క్లాబ్స్ వస్తయ్ గూజ్ బామ్స్ వస్తాయ్
నిజమే లాస్ట్ టైమ్ నేను థియేటర్ లో చూసిన మూవీకి ఫ్యాన్స్ పేపర్లు కూడా ఏస్తర్
ఆ ఆ మన దగ్గర ఫ్యాన్ సెలబ్రేషన్ అంటే వేరే లెవెల్ లో ఉంటది
నీ ఫేవరెట్ హీరో ఎవర్రా
ఒక్కరంటే చెప్పడం కష్టం డిఫరెంట్ హీరోస్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటయ్ మరి నీకు
నాకు యాక్షన్ మూవీస్ చేసే హీరోస్ ఎక్కువ ఇష్టం స్క్రీన్ ప్రజెన్స్ బాగుంటే చాలు
ఉమ్ అవును నిజమే స్టోరీ యావరేజ్ అయినా హీరో ఎలివేషన్ బాగుం టే మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది
అవునవును కానీ ఇప్పుడు ఆడియన్స్ కూడా కం టెంట్ ఎక్కువ చూస్తున్నారు
ఆ నిజమే ముందు ఫైట్స్ సాంగ్స్ చాలా అనుకునే వాళ్ళు ఇప్పుడు స్టోరీ స్ట్రాంగ్ గా ఉండాలా
ఆ మెయిన్ గా ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఛేంజ్ అయిపోయినయ్
ఆ అవును ఇంట్లో ఇంట్లోనే మంచి క్వాలిటీ లో మూవీస్ జూస్తున్నారు గాబట్టి థియేటర్ కి రావాలంటే
నీకు థియేటర్ లో చూస్ బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏది రా
ఒక యాక్షన్ మూవీ చూసినప్పుడు ఫుల్ ప్యాక్డ్ థియేటర్ ఉండేది ఇంటర్వెల్స్ సీన్స్ అందరు క్రౌడ్ జేశారు చాలా మెమరికల్ గా అనిపించింది
నాకు హర్రర్ మూవీ ఎక్స్పీరియన్స్ గుర్తుందిలే థియేటర్ మొత్తం సైలెంట్ గా ఉండేది సడన్లీ జంపూస్ కైరు వచ్చేసరికి అందరూ భయపడ్డారు
ఆ ఆ ఆర్ మూవీస్ నేను నైట్ చూడలేను తర్వాత స్లీప్ రావడం కష్టం
ఇడ కూడా అంతే ఎక్స్పెషలీ గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తేనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది
తదే
అవున్రా ఒకటి జోక్ వేస్తే సీరియస్ స్కిన్ కూడా ఫన్నీ అయిపోతుంది
నీకు కామెడీ మూవీస్ ఇష్టమా
ఉ చాలా ఇష్టం స్ట్రెస్ ఉన్నప్పుడు కామెడీ మూవీ చూస్తే రిలాక్స్ అయిపోతాం
ఉ కరెక్టే ఓల్డ్ మూవీస్ ఇప్పటికీ రిపీట్ గా చూడొచ్చు
అవును కొన్ని సీన్స్ ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించవు
ఇంగ ఆ పాట్ పాటల గురించి చెప్పు రా మూవీస్ లో ఇంపార్టెంట్ అనిపిస్తుంద నీకు పాటలు
ఉ నిజమే డెఫినెట్లీ ఆ మంచి సాంగ్స్ ఉంటే మూవీస్ ఇంకా గుర్తుపడిపోతాయి
ఆ నిజమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్
అవునవును ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ హాల్స్ ఎమోషన్ తీసుకు వస్తుంది
యాక్షన్ సీన్స్ లో కూడా బీజీయం పవర్ఫుల్ గా ఉంటే సీన్ ఇంపాక్ట్ పెరుగుతుంది
అవును కొన్నిసార్లు బీజియం యలోన్ వల్ల స్క్రీన్ వైరల్ అవుతుంది
ఉ ఇంగా ఇంగా గుర్తుండిపోతుంది నిజమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా
హలో హలో హలో వినిపిస్తుందారా
అ యాక్షన్ సీన్
హలో వినిపిస్తుందా రా ఆ ఉ చెప్పురా యాక్షన్ హలో హలో
హలో ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
యాక్షన్ సీన్స్ లో కూడా బీజిఎం పవర్ఫుల్ గా ఉంటేనే సీన్ ఇంపాక్ట్ పెరుగుతుంది పో
ఊ అవును కొన్నిసాలు నౌ ఏ డేస్ ప్యాన్ ఇండియా మూవీస్ ఎక్కువ వస్తున్నాయి కదా
అవున్రా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మూవీస్ కూడ ఇప్పుడే అందరు చూస్తున్నారు
అది మంచి చేంజ్ అనిపిస్తుంది నాకూ ముందయి తే అవి మాటలు
మ్ ఇప్పుడు సబ్ టైటిల్స్ వల్ల ఈ జిగ అర్థం అయిపోతాది
ఆ నిజమే నేను కూడా రీసెంట్గా వేరే భాష చూసున్నాను మూవీసు ఇప్పుడే స్టార్ట్ చేసా అంకి థ్రిల్లరు అ యాక్షన్ అయితే కొద్దిగా ఎక్కువ ఇష్టం సస్పెన్స్ ఉంటే ఫుల్ ఇంట్రెస్ట్ గ చూస్తా
నాకు
ఆ ఆ అవును లాస్ట్ లో ఎండ్ అయ్యాక యూట్యూబ్ ఎక్స్ప్లనేషన్స్ వీడియో చూడాలనిపిస్తుంది
ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ లేకపోతే అర్థం కాదు కొన్ని
ఆ అవును ఫేవరెట్ మూవీ క్యారెక్టర్ ఏదైనా ఉందా
ఒక పోలీస్ రోల్ చేసిన క్యారెక్టర్ చాల్ నచ్చింది కామ్ గా ఉంటాడు కానీ పవర్ఫుల్ గా చూపించారు
నాకు మోటివేషనల్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం స్ట్రగుల్ నుంచి రైస్ అయ్యే స్టోరీస్ ఇన్స్ పరియాసాదా
నిజమే రియల్ లైఫ్ బేస్డ్ మూవీస్ కూడా చాలా మోటివేటిగ్ గా ఉంటాయ్
ఆ స్పోర్ట్స్ మూవీస్ కూడా ఎమోషనల్ గా ఉంటాయ్
ఎక్స్పెషలీ అండర్ డాగ్ స్టోరీస్ అయితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు
ఆ మూవీలు ఎంత గురించి ఏమనుకుంటున్నాం ఇప్పుడు చాలా మూవీస్ త్రీ అవర్స్ సున్నాయ్ గదా
స్టోరీ ఎంగేజింగ్ గా ఉంటే ఓకే కానీ లాగుంటే ఆడియన్సు బోర్ గా ఫీల్ ఐతరూ
ఆ కరెక్టే టైట్ స్క్రీన్ ప్లే చాల ఇంపార్టెంట్
ఇంటర్వెల్ బ్లాక్ స్ట్రాంగ్ గా ఉంటే సెకండ్ హాల్ఫ్ పై ఎక్సైట్మెంట్ పెరుగుతుంది
ఆ అవును క్లైమాక్స్ కూడ ఇంపార్టెంట్ బ్యాడింగ్ ఎండింగ్ అయితే ఇంకా మొత్తం మూవీనే దెబ్బతీసుందది
నిజమే కొన్ని మూవీస్ ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటుంది కానీ ఎండింగ్ డిసప్పాయింట్ చేస్తుంది
ఆ ఓటిటి వల్ల థియటర్ క ఎఫెక్ట్స్
కొంచెం అనిపిస్తుంది పీపుల్ ఇప్పుడు ఓటీటి లో చూస్తాం అనుకుంటున్నారు
కానీ బిగ్ యాక్షన్ మూవీస్ మాత్రం థియేటర్ లోనే
అబ్సల్యూట్లీ బిగ్ స్క్రీనే సౌండ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదు
ఆ అ
సుమరా కుంటే వాలెట్ ఎట అయిపోతుంది
ఇంకా ఫ్రెండ్స్ తో మూవీ ప్లాన్స్ ఎలా ఉంటాయి ముందే ప్లాన్ చేస్తారా లేక సడన్ గా వెళ్తారా
మోస్ స సడన్ ప్లాన్స్రా ఒకప్పుడు కాల్ ఒక కాల్ చేస్తాడు తర్వాత గ్రూప్ మొత్తం డ అయిపోతుంది
ఏది
హ అదే సరదాగా ఉంటుంది ప్లానెట్ అట్న్స్ కన్నా సడన్ గా వెళ్తేనే చనా మ మమస్
ఎక్స్పెషలీ లేట్ నైట్ షోస్ అయి అయితే డిఫరెంట్ వైబ్ ఉంటది
ఆ అవును నైట్ రైడ్ తర్వాత టీ త
ట్రూ రా మూవీ డిస్కషన్స్ కూడా హల్ ఫన్ బ బ వాే
రీడింగ్ చూస్తావా మూవీ
ఇది తెదిాగా
కొంచెం చూస్తా కానీ సమ్టైమ్స్ రైటింగ్స్ మిస్లీడింగ్స్ కూడా ఉంటాయి హ ఎక్సకకల్టలీ అదర్స్ కి బోరింగ్ అనిపిస్తున్నా మూవీ మనకు నచ్చొచ్చు ఓహఓ
అది కాకుండా అనిమేషన్ మూవీస్
హ అవును కొన్ని నిమేషన్ మూవీస్ ఎమోషనల్ గా కూడా ఉంటాయి
ఆ నిజమే చిన్నపిిల్లలు మూవీస్ అనిపించినా
టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు గ్రాఫిక్స్లో
సైవే మూవీస్ చూసే ఫ్యూచర్ నిజంగా అయ్యారు
ఏ కాన్సెప్ట్ రోబోట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అ రే స కొ
కానీ హారర్స్ైఫెక్
న ఇట్లా చూడొద్దు అలాంటివి స్లిప్ పోతుంది
ది నిజమే
సరేరా చాలా మూవీస్ గురించి మాట్లాడినా మీ రోజుూ వెతు తక్కువ మూడు వందల వరకు ఉంట మూడు వంద హలో
అ
హలో హలో హలో ఆ చెప్పురా
ఉమ్మ్ అదే టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు అసలు
ఉమ్మ్ తర్వాత మంచి మూవీస్ రిలీజ్ అయితే కలిసి వెళ్దాం
ఉమ్మ్ పక్కా ముందే ప్లాన్ చేద్దాం ఈసారి
సరే అన్నా టేక్ కేర్
ఉమ్మ్ సరే నువ్వు జాగ
ఉమ్మ్ బాయ్ క్రేజీ ఉన్నాడు తెల్సా అమో బావటి ఎక్కువుంది కాబట్టి నీకి అంత బిరినా తగ్గదు ఇంజక్షన్ చేసినా కానీ చేసుకుంటేగానీ తగ్గదు